నమస్కారం అండి
ఆ నమస్కారం
చెప్పండి
ఆ ఒక్క ప్రూఫ్ చూపి ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ట్రావెల్ చెయ్యాలనుకుంటే మన సొంత ప్రైవేట్ వెహి వెకల్ తీసుకొని ట్రావెల్ చేయడం మేల లేకపోతే గవర్నమెంట్ పబ్లిక్ వెహికల్స్ తీసుకు కొని ట్రావెల్ చేయడం మేలనుకుంటున్నార
హ్మ్ మన ఒకల అంటే అటూ రెండు యూజెస్ ఉన్నాయండి అటు దానికి లాభమే ఇటు దీనికి లాభమే అండి ఫస్ట్ మన ప్రైవేట్ అనుకోండి మన ప్రైవేట్ అనుకోండి మనకి నచ్చి నచ్చిన చోట ఆపుకోవచ్చు మనం నచ్చినంత సేపు మనం ఎంత కావాలంటే అంతలో వెళ్ళొచ్చు మనకి ఎమి రెస్ట్రిక్షన్స్ అని ఉండవండి ఫస్ట్
ఆ ఒకే
అదే గోరొ గవర్నమెంట్ అనుకోండి లెస్ కాస్ట్ తక్కువ కా కాస్ట్ లో అయిపోతది కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇంత టైమే ఉండాలి ఎక్కడైనా ఉండాలి ఇప్పుడు ట్రైన్ అనుకోండి ఎమ్మటే అది ఎక్కువసేపు ఉండదు కదండి మనం ఏదన్నా చూడాలనుకున్న ఏదొన్నా వొచ్చిన
అవ్ అంటే మీరేమంటున్నారు అంటే ది దానికంటే ఇదే మంచిది కాకపోతే ఇదే తక్కువ టైం తీసుకుంటాది అది టైం ఎక్కువ ఏం తక్కువ తీసుకుంటది చేయచ్చులె అంటారు అంటారు
అవునండి
మీకేది బెస్ట్ అనిపిస్తుంది అండి మరి హలో
అవును
మీకేది బెస్ట్ అనిపిస్తుంది అండి
నా దగ్గర అంతే ఇప్పుడు ఇప్పుడు పాణం సపరేట్ గా ప్రైవేట్ మన సపరేట్ ప్రైవేట్ ట్రావెలర్ తీసుకొని అంటే కారు అది తీసుకొనిపోతే మనకి ఎక్కువ ప్రైస్ పడిద్దీ
నాదే అండి
దాంతో పాటు దా మనకు సపరేట్ కార్లు అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీ అనుకుండి సప్ పది మంది ఉన్నాం అనుకోండి పది ప పన్నెండు మందిము ఉంటే మనం ఒక చిన్నది కార్ తీసుకుంట అంటే దాంట్లో ఐదు మంది లేకపోతే ఎనిమిది మంది పడతామ్
అవునండి
ఆ ఆ మల్లి ఇదే ఇంకా మిగిలిన నలుగురు ఐదుగురు కోసం ఇంకొక కారు అరేంజ్ చేస్తాం
అవునండి
మనం రెండు కార్లకు పెట్టే డబ్బులు కూడా చిన్నగా దాచుకొని లేకపోతే ఏదన్న ఇన్వెస్ట్ చేసుకొని అప్పుడు సొంతగా ఇంకా ఏదైనా కొనుక్కోవాలి పోయి ట్రావెలింగ్ కి మటుకు నేను ప్రిఫర్ చేసేది గవర్నమెంట్ స్పాన్సర్ అంటే అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా బస్సెస్ ట్రైన్స్ అలా ఆ ఇప్పుడు అదే డబ్బులకి నువ్వు ట్రైన్
కాల్ ఉంది ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అండి ఒక వేళ ఏమైనా అయినా కానీ మనకి
ఆ అంటే ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ ఉంటది కాకపోతే దాంతో పాటు కూడా మనకి ఆ ఇప్పుడు మనం కార్లో వెళ్ళాము కార్లు వె తే వెల్తే ఎక్కువ పొల్యూషన్ జరిగిద్ది ఆ అదే మ ఆ ఆ అవును అయితే ఇప్పుడు గిన మనం ఆటోలో అట్ట గిన ఎల్తే మనకు తక్కువ కదా జరిగేది ఏళ్తే
అదే అండి
ఇప్పుడు నీ ఫ్యూచర్ సిటీలో కానీ అన్న ఫ్యూచర్ సిటీ అట్ట కట్టాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎక్కువ చెయ్యాలి
ఆ
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్
ఆ
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పె పెంచుకొని కొంచమ్ అంటే అంటే ఇప్పుడు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచుకున్నప్పుడు కూడా మన డీజిలి వి కాకుండా ఈవీ వెహికల్స్ వాడితే మేలు అనుకుంటున్నాను అయితే
అవునండి ఇవి వాడితే లో కాస్ట్ ఉంటది
ఆ లో కాస్ట్ ప్లస్ ఇంకా ఏమైనా
ఎక్కువ ఉండాల కుంటు గా అండి
అంటే మెయింటెనెన్స్ అంటే ఏము ఉంటది దానికి పవరు పవర్ ప్లస్ లో మనం సోలార్ పెట్టేస్తాం పైన టాప్లకి అలా ఇలా ఎక్కడో ఒకచోట
ఆ
ఆ సరిపోద్ది కాకపోతే దాంట్లో నుంచి పోగా స్మోక్ రాదు ఆ
అవు
అ అలా ఉంటది ఇప్పుడు పైన సోలార్లు పెడితే ఎండకు అది సోలారు హీట్ అయిపోతదీ దాంతో పాటు ఇప్పుడు వర్షాకాలం అనుకోండి
అదే భ
అప్పుడు అప్పుడు అప్పుడు ఆ వర్షాకాలం వరకు మనం చాట్ జిపిటి వాడుతం అవును
అదే వర్షాకాలంలో ఏం చేస్తారండి మరి
అదే అండి నేను చెప్పేది పవర్ తీసుకుంటాం అప్పుడు డైరెక్ట్ పవర్ తీసుకుంటాం మామూలుగా మనం ఇంటికి వచ్చాం
అచ్చా
అ అప్పుడు పవర్ అనేది కొంచెం కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది మన ఎక్కువ ఇవి అలా వాడుతున్నప్పుడు
అండి ఇది ఈ వర్షం వల్ల ఈ వీక్ ఏమైనా డ్యామేజ్ అయ్య ఏమైనా ఫాల్స్ ఉన్నాయండి
ఆ అయితే అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు టీవీ వెహికిల్స్ అంటే ఎక్కువ మోటార్ ఉండవి ఏమున్నా అంత కరెంట్ కేబుల్స్ అయి ఉం టయ్ గదా
అవునండి
ఆ ఇవి ఉన్నప్పుడు నీకు ఈ టీవీ వెహికిల్ ఆ వర్షంలో దడిచినప్పుడు ఏమైనా రావచ్చు నా దెలిసి కాపోతే ఇప్పుడు మనకున్న టెక్నాలజీ బట్ వచ్చే ఫ్యూచర్ లో ఉన్న వచ్చే టెక్నాల జీని బట్టి అవి కూడా రాకుండా అవాయిడ్ జేయడానికి చేయగల ఉంటారు చేసే చేయగలగే ఇంజనీర్స్ కూడా ఉంటారు
అంటే ఇప్పుడు దా ఒక దాని మీద కూడా ఏదన్నా ఇంప్లిమెంట్ జేస్తారండి ఏదైనా ట్రై చేస్తుర్రా ఆ ప్రాబ్లమ్ లో గూడా సాల్వ్ చేయడానికి
ఆ అవును అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు బస్సు ఉంది గదా ఇప్పుడు సడన్ గా వర్ షం అలా ఏమన్నా బడితే చిన్నది ఒక క్లాత్ గాదు అంటే ఇప్పుడు మనం బైక్ లకి కార్లకి ఒక పట్ట లాంటిది యేస్తాం మొత్తం వర్షం పడుతుంటే ఇలాంటి ఎండలో ఉంటే ఎట్లా
అవునండి
అదే ఇప్పుడు ఒకళకిని వర్షం గాని ఈవి వెహికల్స్ మీద పడితే బైక్ కార్లు గాని ఏనంటే క్లోజ్ డి బైక్లు గాకుండా కార్లు గాని ఆటోలు కానీ బస్సెస్ కానీ ఎలా ఉంటాయి గదా ఆ అయి ఒకవేళ వర్షం గిన పడుతుంది అనుకుంటే ఒక డ్రైవర్ గిని ఒక బటన్ నొక్కితే పైన టాప్ నుంచి చిన్నగా కిందకి కొంచెం క్లాత్ లాంటిది రైయిన్ కోట్ లాంటిది దానికి కూడా ఆటోమేటి లాగా చూసుకోవడానికి ఉంటది
అచ్చా కుషన్ టైపు
ఆ ఆ ఆ అప్పుడు ఇంకా నీకు వర్షం బడ్డా ఏం గాదు నీకు ఏది బడ్డా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నీకు బస్సు తడవదు అదిబోదు ఆ అలా గూడా చేసుకోవచ్చు గదా
అంతే అండి చేసుకోవచ్చండి
అది నాకు దెలిసి ఇంగ అది ఇంకా అయిపోతున్న ఆయన ఫ్యూచర్ లో ఇంకా ఏవైనా అవకాశాలు చేస్తారో చేబట్టి
ఇప్పుడు గూడా బానే వస్తున్నాయ్ ఈవీ వెహికిల్స్ బానే కనపడుతున్నాయి గదండి బయట గూడా
ఆ ఆ అవును ఇప్పుడు కొన్ని న్యూస్ స్టేట్లలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఎంప్లై కి ఒక ఈవీ వెహికిల్
అండి
అంటే ప్రతి గవర్న కొన్ని కొన్ని స్టేట్స్లలో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ కి ఒక ఏవి వెహికల్ కొనుక్కోడాం సబ్సిడీ అంటే ఎప్ ఇ ఆ అవును నిజంగా ఈ మధ్య జరిగే ఇది
అచ్చా
ఒక ఇవి వెహికల్ ఒక ముప్పై వేలు నలభై వేలు అనుకుంటే దాంట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల్ దాక్ క గవర్నమెంట్ పే చేసిద్ది
అవును ఇది బానే ఉంది అండి కొంచెం
ఆ అవును ఒకళ వాళ్ళత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వాల్లే పే చేస్తారు మిగిలిన మొత్తం మాటికి మనం
అచ్చా ఇది బానే ఉందండి కొంచెం
ఆ ఎందుకంటే అట్లా చేసుకున్నా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అనమాట మా జనాల్ని
అచ్చ ఈవి ఈవి ఎ వాడండి
ఆ ఈవి వెహికల్స్ వాడండి ఈ వెహికల్ ఓద్దు ఇది కొంచెం అంటే ఏ స్మోక్ గాని ఏదైనా
పొల్యూషన్ తగ్గడానికి
ఆ అవును పొల్యూషన్ అలా తగ్గిద్ది అయ్యొద్ది ఈవాడన మనం చెప్ ఓప్పుకుంటాం
అచ్చా
ఆ ఇంకా అది నాది
అంతేనా అండి
ఆ
ఉ ఊ
అంటే ఇంకా ఇంకా మీకేమైనా డౌట్స్ అట్లా ఏవనా
అంటే ఇది మన ఇండియాలో క్రూడ్ ఆయిల్ ఎందుకు లేదండి
అంటే క్రూడ్ ఆయిల్ అనేది అసలు ఎలా ఏర్పడిద్దో తెలుసా మీకు
నాక్ లైట్ గా కొంచెం తెలుస్ అండి మరి అంతా తెలీదుండి
ఆ చెప్పండి ఆ లైట్గా ఎంత వరకు తెలుసా ఏంటని
అంటే ఏంటంటే ఇప్పుడు అన్నీ ఫిషెస్ అన్ని ఉంటాయిగా అండి పా చ దాని బెండకాయ్ శసు అని అంటే చెత్త మొత్తం ఓ కడా ఫామ్ అయిద్దండి అది
అంటే లోపల ఉన్న చెత్తన
ఆ
అంటే అగండి ఇప్పుడు నాకు ఒకష్టం చెత్త అంటే ఇప్పుడు మన విపరీత్ తోజు మన ఇండియాలో కొంచ గార్బేజ్ అనేది కొన్ని లక్షల కేజీ కిలో టర్న్ ఓవర్ అవుతుంటది
అవునండి
ఆ చెత్త అంతా తెచ్చి వాటర్ లేస్తే మనకి అది ఆయిలైపోయిది కదా
సు ఉంటయి కండి చనిపోయిన యానిమల్స్ ఇయన్నీ
ఆ మీరు అప్పుడు అలా చెప్పాలి అంతేగాని ఆ ఇ ఇట్ట జాస్తే ఇట్ ఉంటది అట్లా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయితాం కదా మేం గూడా
అదే అండి ఓకే అండి అర్థమైందండి అట్లా చని పోయినాయి అంటే చ చనిపోయిన వాటి ఫిషెస్ అయినా పెద్ద పెద్దయి ఉంటయి కదండి
ఆ అవును ఆ చనిపోయినాయన్నీ కొన్ని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు లోప అంటే దానిపైన ఇంకా మురిగి అది ఇది ఇంక అంత కలేసి ఫామ్ అయి అప్పుడు వస్తది నీకు
అవునండి మీ ఆయ నా తెలిసినది ఇదండి ఇంకే మీకేమన తెలుసుంటే
అవును హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఇంక అక్కడ జరిగేది
చ్చ అదే మరి మరి మన్నియాలు ఎందుకు లేదండి ఇది
అంటే మాన ఇండియాని గిని నువ్వు చూసుకున్నట్టయితే నాకు మొత్తం టి కలిపి రెండు సైడ్లు మూడు సైడ్లు మాట వాటర్ ఉన్నాయి
ఆ
అదే ఇప్పుడు కొన్ని దేశాలు గిని తీసుకుంటె అంటే శ్రీలంక గాని
ఆ
షిండే గాని షిండే అంటున్నా శ్రీలంకా ఆ లేకపోతే మాన్ దీవస్ గాని అవి ఇవన్నీ తీసుకుంటే నాలుగు సైడ్లు ఉంటాయి కదా వాటరు
అవునండి
అంటే అక్కడ ఎక్కువ జీవులు చనిపోయి ఆ అక్కడ ఎక్కువ సముద్రాలు ఉంటయి ఎక్కువ జీవులు చనిపోయి అక్కడ ఎక్కువ ఏమన్న లేయర్స్ లాగా ఫామ్ అయింటదని నా అభిప్రాయం
అంటే ఏమైనా మన ఇండియన్ సైంటిస్ట్ ఏమైనా దాని గురించి ఏమైనా స ర్చ్ చేస్తారాండి ఏమేనా న నడుస్తుందా అండి
ఇప్పుడు ఇప్పుడు రిలయన్స్ వాడు చానా వరకు కు చెక్ చేస్తన్నాడు చానా అవస్థలు కూడా పడుతున్నాడు అంటే లైక్ ఆ అవును అంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే ఆ ఈ ఇక్క ఇక్కడ మన ఫస్ట్ నార్త్ నుంచి సౌత్ దాక చూసుకుంటే ఆ ఈ ఇన్ని రకమైన జిల్లాలు ఉన్నాయి ఇన్ని డిస్టిక్లు ఉన్నాయి పెన్నిస్తే అని అన్ని క్యాలుక్యులేట్ చేసి పెట్టుకుంటడు ఫస్ట్ ఆ రోజు ఉన్న షెడ్యూల్ మొత్తం తిరిగాక ఇంకో కతను ఒక రూమ్ లో కూర్చొని అప్పుడు డిస్కస్ చేస్తారనమాట నాకు తెలిసి అంత వరకు
అవునా అండి అండి ఇది అంబానీ వాళ్ళకి ఏమైనా కాలేజెస్ ఉన్నాయా అండి
ఆ అవునవును ఇప్పుడిప్పుడే రెండు మూడు రోజులు కిందట అనుకుంట ఒక వారం కిందట ఒక కాలేజ్ లాంచ్ చేశారంటే భూమి పూజ చేశారని తెలుస్తుంది